ఆ చెప్పావే
ఆ నే మధ్య మన గేమ్స్ చూసినావు నీకు సినిమాలు
ఆ చూసినాను నిన్నమన్నా ఒక సినిమా చాలా బాగుండ
ఏం సినిమా చూసావు
ఆ ఎనిమిది వసంతాలు అని చెప్పేసి నానా ఆడవాళ్ళ గురించి బాగా చూపించారు ఆ సినిమాలో
నానును కూడా కూడా విష్ నా మూవీ
ఆ ఇంకా ఫీల్ గుడ్ మూవీస్ ఏం చూస్తావు ఇంకా
ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నా కాని
ఆ
న అదొకటి ఇంకా రీసెంట్గా ఒక మూవీ చూస్తున్నాను దాన్ని ఏం గుర్తుకు రావట్లేదు కానీ ఇంకొ కాకపోతే లేడీస్కి సంబంధించిన మూవీ
ఆహా అఓకే ఆ ఇంకా నిన్న మొ సర్వమ్మాయ అని చెప్పేసి ఒక చూసానుబ్బా భలే ఉండే మూవీ అంటే ఫీ అ చూసినంత సేపు కూడా అదొక ఫీల్ ఉండే
ఒక లేడీస్ కి సంబంధించిన మూవీస్ చు చూస్తు ఆ మూవీని ఏం ఐడియా రావట్లేదు కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిలలు ఎట్లా పెరుగు న్నారు ఏంటి అని చెప్పి రెస్ చూపించినారు కదా
ఆ
ఉ నా మూవి అంటే గర్ల్స్ కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇట్లు ఇప్పుడున్న హడావిడి జనరేషన్లో పిల్లల్ని నివ పెంచుతున్నారు ఒక పిల్లల్ని అని చెప్పేసి ఇచ్చినారు చాలా హాట్ టచ్ మూవీ చాలా బాగుండే
అవునా ఒకవేళ నువ్వు సెర్చ్ పే మూవ నేమ్మ
ఆ పంపిస్తా చూడు ఎంటర్టైన్మెంట్ అంటే థియేటర్స్ క వెళ్తారా మీరు మూవీస్ కి
ఆ తక్కువ చాలా ఇప్పుడు థియేటర్స్ లో ఎలా అయిపోయింది అంటే మనం పిల్లల్ని తీసుకొని పోవాలి అంటే చాలా ఎక్స్
హ అవునువును అవి ఇతే కరెక్ట అ పిల్లని తీసుకొని పోతే అమ్మో ఇంక అంతే తట్టుకోలేము
ఇప్పుడు థియేటర్ టికెట్ ప్రైస్ లో హైక్ అయ్యాయి చాలా
హ అవును ఇంకా దానికన్నా మూవీ ఇంట్లో వచ్చినప్పుడు చూసుకోవడమే బెటర్
ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకాలి అంటే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి అసలు వినోదానికి ఏమో పెట్టలేకపోతున్నాం అమౌంట్ని. ఆ మినిమం ఇప్పుడు ఒక రెండు వేలు టికెట్ ఫోర్ ఫోర్ మెంబర్స్ లి అంటే టికెట్ ప్రైసెస్ ఎంత హైకు ఉన్నాయి చెప్పు ఉమ్ ఆ ఏవైనా ఓకే సంవత్ సంవత్సరానికి ఒకటి రెండు మూడు మూడు అంటే ఓకే ఏమన్ అది కూడా పిల్లల మూవీస్ పిల్లలు ఈ మూవీస్ చూడగలరు అనుకుంటే ఇప్పుడు
అదే లైక్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లాగా అయితే బాగుంటాయ్
ఆ అవును
ఉమ్
అదే అందుకోసమే చూస్తున్నాము. ఏమన్నా పిల్లలకి కొంచెం ఓకే మూవీ చూపియొచ్చు. అనేలాగా అసలు రావట్లేవు కదా ఇప్పుడు మూవీస్.
అవును
ఆ
ముందు ఇంక ఎంటర్టైన్మెంట్ మూవీ పిల్లలు చూసేదాంట్లో శంకర ప్ర్రసాద్ ఒకటి ఇచ్చనిఒ జోడచ్చు
ఎవరన్నా మూవికెళ్లారా
ఉమ్ ఆ అదే ఈ శంకరవర ప్రసాద్ మూవీ ఒకటే ఇలా
ఓకే
ఆ అదొక్కటే వెళ్లినము
మీరు మీరేం మూవీకి వెళ్ళినారు
మే అనగనగ ఒక రాజు అనేది అందులో కొంచెం జోక్స్ ఉన్నాయి. పిల్లలు బాగా నవతారు అని చెప్
ఆహా అవునా మేము ఇదొక్కటే వెళ్ళినం కాకపోతే ఇయ్యాలి
మినిమం వన్ ఇయర్ అయింది. ఆల్మోస్ట్ వెళ్ళి కల్కి వెళ్ళాము అప్పుడు తర్వాత మళ్ళీ ఇదే మూవీ మేము వెళ్ళింది.
ఆహాహా మేము కూడా చాలా డేస్ తర్వాత పిల్లలు అడగంగా అడగంగా చాలా మంది అంటున్నరని చెప్పేసి ఈ మూవీకి తీసుకెళ్ళం కానీ తప్ ఎక్కువ మూవీస్ కి వెళ్లడం పిల్లలని తీస్ కొన్ని చాలా తక్కువ రేర్
డివోషనల్ మూవీస్ అయితే తీసుకెళ్తాము. మేము కూడా హనుమాను కల్కి ఇలా మనకి పాత బావిద్ తెలుస్తాయి కదా వాళ్ళకి
ఉ అవును మేము కూడా హనుమాన్ ఒక్కటి తీసుకెళ్ళం హనుమాన్ తర్వాత మొత్త మళ్ళీ వెళ్ళిందంటే ఇదే ఎంటర్టైన్మెంట్ మూవీ అంతే ఇంకా ఇంకా గేమ్స్ ఏ మన తరా మీ పిల్లలు ఏవంటే ఇష్టం మీకు నిన్న ఇప్పుడు
బాబు క్రికెట్ బాగా చూస్తాడు
ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా కొట్టింది కదా ఇండియా
అవును కొట్టింది బాబా అసలు ఆ రోజు చూస్తు నైట్ పరికే చూసే పడుకున్నాడు క్రికెట్ బా చూస్తాడు షటిల్ షటిల్ ఆడతారా మ పిల్లలు మీరు నైట్
షటిల్ ఆ అలవాటు ఉంది కానీ అప్పుడప్పుడు ఇప్పుడు పిల్లలు ఇంకా అసలు తక్కువ ఎప్పుడో ఒకసారి అడతాం
ఇప్పుడుయినా ఫస్ట్ టైమ్ ఉండట్లేదు కదా స్కూల్
ఉ స్కూల్ ఇనావ ఎప్పుడు ఒకసారి ఎవరైనా వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే అట్లా ఆడుకుంటారు ఉ అ ఇంకా వాళ్ళకింకా చిన్న పిల్లలు కదా ఇకా రాదు వాళ్ళకి పర్ఫెక్ట్ షటిల్ ఆడడు
ఇంకేదైనా గేమ్స్ లో వేయండి వాళ్ళని కూడా ఏదో ఒకటి ప్రీ జనరేషన్ కి గేమ్స్ అనేది చాలా ఇంపార్టెట్
ఉ అవున అవును అదే ఇప్పుడు అప్కమింగ్ సమ్మర్ లో వాళ్ళ పిల్లలకి ఏదైనాక్టివిటీస్ లాగా నేర్పించాలి గేమ్స్ క్రికెట్
స్కేటింగ్ ట్రై చెయడి స్కేటింగ్ బాగుందని చెప్ వస్తున్నారు కదా పిల్లలకి
అవును ఎందుకో కాకపోతే నాకు ఎందుకో కొంచెం పర్సనల్గా భయమే ఇస్తుంది అది
ఓకే ఎందుకు అంటే ప్రాబ్లం ఏంటి
పిల్లలు ఆ కింద పడుకుంటారు
అంటే స్కేటింగ్ కి ప్రాపర్ గా మనకి పీటీ అనే వాళ్ళు ఉన్నారు అనుకో నేర్పించే వాళ్ళు అప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ అంటే అలాంటి కేరింగ్ చూసుకునే పర్సన్ ఒక ఉండాలి అది కూడా కరెక్ట్
ఉ అవును వాళ్ళని ఇట్లా చూసుకుంట అంటూ ప్రతిక్షణ ఉండాలి కొంచెం చిన్నగా అట్లు ఏమనైనా కింద పడ్డా కూడా మళ్ళీ సడన్ గా ఏమన్నా ఐతది గద
స్విమ్మింగ్ కూడా గేమ్స్ తక్కువ అండి ఈ సమ్మర్ లో నేను వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పయడానికి ట్రై చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి స్విమ్మింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి కదా
ఆ అవును మా పిల్లలకి కూడా నేర్పించాలి స్విమ్మింగ్ తక్కువ ఇంక ఎప్పుడూ- ఒకసారిమో ట్రై చేసినాం కానీ మళ్ళీ ట్రై చేయలే ఇంకా
ున్నా మనకి అంటే చిన్నప్పుడు ఊర్లలో బావుల్లో నేర్చుకున్నాము వచ్చేసింది కాని ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో నేర్పించాలి అన్నా గాని వాళ్ళకి వస్తదా కరెక్ట్ అయినా అనిపిస్తుంది
ఊమ్ అది ఆల్మోస్ట్ వస్తది స్విమ్మింగ్ పూలల్ల్లో నేర్చుకుంటే కాగాని కాకపోతే అది పర్ఫెక్ట్ గా రాదు వాళ్ళకి హుమ్ ఎంతయినా ఇట్లా మామూలుగా ఏ నేర్చుకుంటేనే వస్తది హూ
మీకు దగ్గరలో స్విమ్మింగ్పూల్స్ ఎం ఉన్నాయి
ఇక్కడ మా దగ్గరలో ఒకటి ఉంది కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళలేదు ప్రైజోలుసి
ఫస్ట్ ఎలాగతే తున్నారా మన ఒకసారి వెళ్ళి కనుక్తున్నారా
హుమ్ కాస్ట్ మంత్లీ మంత్లీ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు ఛార్జ్ చేస్తారంట
ఓకే
హుమ్ మంత్లీ అంట ఇంకా వాళ్ళకి ఉమ్ ఎంత పంపిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అంతే అంత
ముందు ఉన్న సమ్మర్ హాలిడేస్లోనే కదా మనం పంపించేది
ఉమ్ ఇ సమ్మర్ హాలిడేస్లో న ఇ అంతే
అంటే నేను అదే అనుకుంటున్నా విలేజెస్ కి పంపించి మన విలేజ్ లో నేర్పిస్తే బాగుంటందా ఇక్కడ నేర్పిస్తారా
విలేజెస్ లోనే బాగుంటది గాని తప్ప అ కొ మనకు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉండాలి
హ
హ ఇ చడి
ఉమ్ గేమ్ ఉంటే క్యాజువల్ క్స్ అంతే
ఓకే
అయింద వన్
వచార అన్నాయ
అచ్చా ఉ అంతా ఉందా మేము కూడా ఏదో చపాతి చేద్దామని కలిపి పెట్టేసిన
ఓకే స్పోర్ట్స్ నేర్చుకుంటే ఏంటి అంటే పిల్లలకి ఫ్యూచర్ కూడా బాగుంటది అని చెప్పేసి ఆలోచిస్తున్నా నేను స్పోర్ట్స్ పైన కూడా మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా
ఏం కోసం
స్పోర్ట్స్ స్పోర్ట్స్
స్పోర్ట్స్ అవును అది కూడా నేర్పించాలి పిల్లలకి కొంచెం ఫుట్బాలు వాలీబాల్ అట్లా వాళ్ళకి చాల చేయన
స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా
ఆ చేపిస్తారు కానీ నార్మల్ గేమ్సే ఆడిపిస్తారు తప్ప పర్టికులర్గా ఈ ఈ గేమ్ మీద అంటూ వాళ్ళకి ఏమి ఇవ్వరు. జస్ట్ ఒక పి పీరియడ్ ఉంటది కదా స్పోర్ట్స్ పీరియడ్ ఆస్ పీరియడ్లో మాత్రమే ఏదో అట్లా ఆడిపిస్తారు వాళ్ళకి అంతే
ఓకే వీళ్ళ పర్టికులర్ గా అన్న పే చేయడం మన మనతో ఏమన్నా ఇప్పుడు ఈ గేమ్స్ గ ప్రిప పే చేయించుకోవడం అలా ఏమండవు
కాకపోతే కొన్ని స్కూల్స్ లో కొన్ని బాగుంటాయి ఇట్లా కరాటి అని చెప్పి పేసి మార్షల్ ఆర్ట్ అ తైవాడ్ అని ఇట్లా బాగా నేర్ ఇస్తారు
మా పాప ఇప్పుడు కోకో నేర్చుకుంటున్నది అది
మ్మ్ మ్మ్ అవును అట్లా ఉంటేనే బాగుంటది స్కు స్కూల్స్లలో
ఆ అవును బాబుని కూడా మేము క్రికెట్ లో జాయిన్ చేసాం చేసాము ఆఫ్టర్ స్కూల్ హవర్స్ వన్ అవర్ వీక్లీ త్రీ డేస్
ఓకే అవును మేము కూడా అదే చూడాలి చెయ్యాలి ఇంకా స్కూల్స్ లో ఏం లేవు గాని, తీ బయట ఎక్కడన్నా చూసి చేసి వాళ్ళకి కొంచెం స్ప్రౌట్స్ కూడా బాగుంటాయి కొంచెం టెన్నిసు వాలీబాల్ అట్ల ఏదో ఒక్ ఒకటి వాళ్కి ఇంట్రెస్ట్ వాళ్లు ఏదనుక్ ఉంటాది వాది నేర్పించాలి
అవును మా వాళ్ళకి స్కేటింగ్ ఒకటి ఇప్పటికేట ఒకటి ఉండే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు మాకు ఆ తను నేను క్రికెట్ లో జాయిన్ అవుత అన్నాడు మా బాబు
మ్మ్ అవు మా పిల్లలది చిన్న స్కూలే కాబట్ ట్టి వాళ్ళ స్పోర్ట్స్ ఏం పెట్టలేదు
ఓకే
మ్మ్ ఇంకా బయట మనం బయట నేర్పిచ్చలి స్కూల్ అవర్స్ తర్వాత
ఉన్న ఉన్న
మ్మ్
ఆ వాళ్ళకి ఫిజికల్గా ఏదో ఒకటి ఉండాలి మొత్తం స్టడీస్ అన్నా కాకుండా
హ్మ్ అవునవును స్పోర్ట్స్ ఉండాలి పిల్లలకి ఇప్పుడు హ్మ్ ఓకే అండి మరి
ఆ ఓకే బాయ్